ఆ ఏం చేస్తున్నారండి
ఏం చెయట్లేదండి కూర్చున్నాం
భోజనాలు అయినాయా
ఇంకా లేదండి టైం ఉంది ఇంకొంచెం
ఏం కూర
టమాటా పచ్చడి అండి
ఉహు ఉ
మీరేం చేస్తున్నారు
నేను ఏం చేయట్లేదు కూర్చొని ఉన్నాను ఫోన్ కాల్ మాట్లాడాలని ఇప్పుడే ఫోన్ చేసా
ఓకే
ఉ ఇంకా
మీరేం వండర్ హలో
ఈ ఈ రోజు నేను కూర అయితే ఎం వండలేదండి
ఉహు
కొత్త అవకాయ పెట్టాం కదా అది వేసుకు తిన్నాం
కొని ఉండదిలే
అవును
కానీ కొంచెం ఓ ఎరిలు ఎరిగి ఆ పచ్చి కూడా తెరుగు రావు
అవును
అంటే కొత్తగా ఉన్నప్పుడు ముక్క కొంచెం గట్టిగా ఉండి తినబుద్ధి అయిద్ది అప్పటికప్పుడు పెట్టుకున్న పచ్చడి తిన బుద్ధి అయిద్ది బాగుంటాయండి
అవును తర్వాత అయితే కొంచెం మెత్త పడిపోతాయి అందులోను బయట నుంచి కా కర్రీ తెప్పించాలి అంటేనేమో బాగుండట్ల మొన్న ఒక రోజు తెప్పించాం
ఓకే
తెప్పిస్తే అసలు బాలేేదు వాళ్ళు మరి నిల్వ సరుకులు వాడుతున్నారు ఆయిల్స్ అయిని ఏంటో కర్రీ అసలు బాలేదు తినాలనిపించలా
ఈ మధ్య కర్రీస్ అందరు అట్లనే చేస్తున్నారండి బాబు
ఆ వంట ఏదో బియ్యం ఓపిక లేకపోతే బియ్యం కడిగి పెట్టేసుకుని పెరిగేసు కోవడము లేదంటే ఈ పచ్చడి వేసుకొని ఇంట్లో పచ్చడి పెట్టుకున్నది వేసుకొని తింటే బాగుంటది అని చెప్ ఈ ఇంకా తీసుకురావట్లేదు అనమాట బయటిది
అదేలెండి
మ్మ్
టీ కాఫీల్ తాగారా స్నాక్స్ తిన్నారా
స్నాక్స్ అయితే ఏమి తిన్లేదు కానీ కాఫీ అయితే తాగాం బ్లాక్ కాఫీ
ఓకే
హ్మ్
ఇంకేంటండి. మీరు చెప్పాలండి.
ఆ ప్రస్తుతానికి అయితే ఏమి లేదు నేను అదే ఏం చెయాల ఏంటా టిఫిన్ చేయాల అన్నం తినాలా ఏంటా అని ఆలోచిస్తున్నా
అదేలేండి
మ్మ్
అదేలేండి
మ్ మీరు భోజనమేనా
మ్ భోజనమే అండి ఆకలి వేయట్లేదు కొంచెం తలనొప్పిగా ఉంది
మ్ హు ఏం చదువుకున్నారు
నాదా డిగ్రీ అయిందండి.
మ్ హు తర్వాత ఇంక చదివించలేదా
ఏంటండి
తర్వాత చదివించలేదా
ఆహ నాకే ఇంట్రెస్ట్ లేక మానేసానండి.
మ్ హు
మా ఇంట్లో వాళ్ళ తప్పేం లేదు.
మ్ హు మ్ ఏ హాలిడేస్కి ఏ ఊరైనా వెళ్ళరా సర్ అదే సమ్మర్కి
రోజు హాలిడేసే కదండి. పెద్దగా ఎక్కడికి వెళ్ళాను నేను ఇంట్లోనే ఉంటాను.
అంతేలేండి. ఎండల్ ఎక్కువగా ఉన్నాయి కదా చల్లగా ఉన్న చోటకి ఎక్కడికైనా వెళ్ళారా అని అడుగుత్
ఆహ లేదండి. తిప్పేవాళ్ళు లేరండి. తీసుకెళ్ళే టోళ్ళు ఓక్రు ఉండే వాళ్ళు వాళ్ళిప్పుడు నాతో మాట్లాడట్లేదు.
మ్మ్ హు చుట్టాలా
ఆ అవునండి.
మ్ హు మ్ ఇంకా
మీరేళ్ళారా
మ్ మీ వాయిస్ వినిపిచ్చలేదండి. మేమేళ్ళలేదండి. నాకే హెల్త్ బాగోదండి వెళ్ళడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కూడా
మరి రెస్ట్ తీసుకుంటున్నారా
ఉమ్ రెస్టే మా అమ్మాయే చూస్తది నన్ను
ఆహా మీరు ప్రాపర్గా రెస్ట్ తీసుకుంటున్నారా మీ అమ్మాయి చూసి ది కరెక్టే మీరు రెస్ట్ తీసుకుంటారా ప్రాపర్ గా
తీసుకుంటున్నాను ఒక్కోసారి పట్టదు ఏంటో ఏంటోలా ఉంటది కా పోతే పాపకి వే చెప్తే టెన్షన్ పడుతుందిని ఏమి చెప్పను
కానీ ఏం టంటే మీరు రెస్ట్ తీసుకోవాలండి రెస్ట్ తీసుకుంటేనే మీ హెల్త్ కు మంచిది అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు నిద్ర పోయినా నిద్ర పోకపోయినా పడుకొని ఉన్నారు అనుకో మీ బాడీ రెస్ట్ పొజిషన్ లో ఉంటది కదా
అవునవునండి
మీరు అది చిన్న లాజిక్ మిస్ అయినట్టున్నారు
ఆ రెస్ట్ తీసుకుంటా కొంచెం ఖాళీ ఉన్నా గాని పడుకుంటాను నిద్ర పట్టినా పట్టకపోయినా పడుకుంటాను వేళ మధ్యాయనంకి నిద్ర పట్టేసిందండి ఎందుకో చాలా నీరసం వచ్చేసింది ఇంకా అలా పడుకుని పోయేసరికి నిద్ర పట్టేసింది
అదేలేండి వాళ్ళ ఏమో నేను కూడా పడుకున్నాను కానీ నాకు ఎప్పుడు నిద్ర పట్ట అలాంటిది ఇవాళ చాలా నిద్రపోయాను మధ్యాహ్నం అన్నం తినేసి కూడా మళ్ళీ పడుకొని పోయాను అంత నిద్ద్ర నా అస్లా ఇప్పటి వరకు రాలేదండి ఇంతకు ముందు ఒక్కసారి వచ్చింది అలాగా
ఆ
మళ్ళీ ఇది సార్ మరి ఈ రోజు ఎందుకు అలాగ అయిపోయిందో తెలియలేదు గాని బాగా నిద్రపట్ట
దిస్ దిస్టే అయినా తగిలిందేమోనండి
ఏమో అండి తెలీదు
ఉమ్ అలాంటివి కూడా ఉంటాయండి కొన్ని కొన్ని కొన్ని కొన్ని కళ్ళు అలాగే ఉంటాయిలేండి నరగోల లాంటిది తగులుద్ది కొన్ని కొన్ కొంతమంది చూస్తే
మంచోళ్ళు కాదు కొంతమంది కొంతమంది మంచోళ్ళు లేయరండి కలియుగం కదా మంచోళ్ళు లేరు
ఆ మనం మంచోళ్ళే అనుకుంటాం
ఉమ్ కుళ్ళు బయట పడుతుందండి
హ ఇంకా
చెప్పాలండి మీ ఇంటి దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా
ఎందుకు లేరు అండి బాబు ఉన్నారు అండి బాబు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లందరూ మా ఇంటి మీదే ఉంటయి కళ్ళు
అదే లెండి ఆలకొంపలు ఏమై ముందు చూసుకోరు కాగాని పక్కనోడి కొంపలో ఏమైతుందో అందరికి కావాలి
ఆ అవును పక్కన వాళ్ళ మీద ఉంటయి వాళ్లవి కళ్ళు
అందరూ అలా ఇప్పుడు అందరు అలాగే ఉన్నారండి రోజులే అంతో లేకపోతే ఈళ్లే అలా ఉన్నారో
ఆ ప్రతి వోళ్ళు అలాగే ఉన్నారండి కాకపోతే మనం మనం ఎవరిని పట్టించుకోం గనక ఆ మనోళ్ళే మన వీదోళ్ళే ఇలా ఉన్నారనుకుంటాం కానండి ప్రతి వీధి అలాగే ఉంది ప్రతి వోళ్ళు అలాగే ఉన్నారు ఆఖరికి మన చుట్టాలు కూడా అలాగే ఉన్నారండి ఇంటి చుట్టుపక్కలోలు అలాగా
ఏ
హ్మ్ మ్మ్ చుట్టాలు ఏంటి ఇంటి పక్కనోళ్లేే ఓర్చుకోలేకపోతున్నారు వాళ్ళకి ఏమన్నా అవసరం ఉన్నా మనని వాళ్ళకి ఏమన్నా అవసరం ఉన్నా మనల్నే పిలుత్తారు
ఊహూ చుట్టుపక్కలొల్లు అంటే వేరుగాని మన చుట్టాల్లె మనల్ని నాశ శనమై పోవాలని కోరుకుంటారు అది ఎంత తప్పో
హ్మ్
పాపం తప్పు కూడ కాదు
హ్మ్ అందుకని ఇంకేమి చేయలేక ఎ ఎ ఎవరితో ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉంటున్నాము ఏమన్న ఎవరైనా మాట్లాడే తే మాట్లాడుతున్నాం లేదంటే లేదు వదిలేతున్నాం
సరేలేండి
హ్మ్ మీరు కూడ అంతేనండి
నేను పెద్దగా ఎవరితో కలవనండి
హ్మ్ మ్మ్
నేను మనుషుల్ని నమ్మను
ఫ్రెండ్స్ ఉన్నారా
లేరు ఉండే వాళ్ళు ఈ రోజు పోయారు
ఊహూ
వదిలేసుకొని పోయారు
ఆళ్లేే వదిలేసుకున్నారా
హ్మ్
ఒదిలించుకోవాలనుకున్నారేమో
అందుకే వదిలించుకున్నారు
ఊహూ హ్మ్ ఫ్రెండ్స్ కి ఇచ్చే విలువ మనం ఎవరికి ఇవ్వం వాళ్ళే వదిలేసుకుంటే వదిలేయటమే ఇంకా
నేను అదే చేసినండి వారకే లేనప్పుడు నాకెందుకు
ఆ
నేను మనిషినే కదా
ఎంతో ఉండే ఇది వాళ్ళకి లేదు
మనతో ఉండే యోగం వాళ్ళకి లేదు
ఆ ఉంటే బాగుండేది ఏదైనా అంతేలేండి మంచిగా చూసుకునే ఫ్రెండ్స్ ని వదిలేసుకోవటంలో వాళ్ళ తర్వాత
దానికి మనం ఏం చేయలేం లేండి ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి లైఫ్ వాడిది
అవునండి
చెప్పడాలేవరు
ఉహ్
నీ ఇంట్లో బల్లీలు ఎక్కువ ఉన్నాయా
హ్మ్
మీ ఇంట్లో బల్లులు ఎక్కువ ఉన్నాయా
చాలా ఉన్నాయండి ఎలా పోతాయో తెలియద్ లేదు మొన్నయితే ఫోన్ లో చూసాను ఆ ఎగ్గు ఆమ్లెట్ వేసుకుంటారు కదండీ
మ్మ్ మ్మ్
వేసుకున్న ఆ పెంకులు ఉంటాయి కదా ఆ పెంకులు పెడితే రావంట మీ ఇంట్లోకి
హ్మ్ హు మరి ట్రై చేసారా ట్రై చేయరా
చెయ్యాలి వంటగదిలో చేసాము రావట్లేదు
మ్మ్
చెయ్యాలండి రేపో ఎప్పుడో చేస్తాం
సరే అండి ఉంటానండి
ఆ సరే అండి బాయ్ ఆ ఆ సరే అండి బాయ్